హలో హాయ్ బ్రో
హాయ్ ఏం చేత్తారు
ఇప్పుడే బయటివే వచ్చిన వంట చేసినా తినాలిగా
ఉహు ఆ తిన్న మధ్యాహ్నం తిన్నా నాలుగునర్ర తర్వాత ఏం చేసిరు వంట ఇలా ఆహ ఇంకా తిన్లే
కాకరకాయ ఫ్రై
ఉహు
చూడాలి ఎట్లుందో టేస్టీగా
ఊ
తింటా కాకరకాయ ఫ్రై ఓన్లీ మటన్ చికెన్ లేనా మనకి
ఏ ఆ అలాంటి అలవాటు లేదు.
ఏది కాకరికాయ్ అలవాట్లేదా
అలవాడే ఏ అంటే అది జింతైగా
అంతే కాంప్రమైజ్ అయ్యేది లేదు ఇక్కడ
ఉ ఊ ఏ మధ్యాన చెప్పయిలా వంటచేసినాక
ఆ రేపు ఉందా కాలేజ్
ఆ వున్నయి
అ
ఇంకా
బాక్స్ తీస్కెల్తావా ఆప్ డే నేనా
మధ్యాహ్నం వచ్చత్తాయి మద్దెల తెత్తన ఎందుకంటే ఎండాకాలం పోయినా ఎండాకాలంగా ఆ వర్షాకాలం ఇప్పుడు ఇంట కూడా అట్లానే ఉంటది ఇగ ఎడాకాలం లేక్క
అంతేలే మన కాడ అంతే
ఉమ్
ఎప్పుడైనా ఉంటది. ఎప్పుడు ఒకేలా ఉంటది.
ఆ వర్షంపడితే ఎట్లా పడతయి మూడునాలుగు రోజుల దాకా ఆ మళ్ళా ఎండా కొడితే ఎట్లా కొడతేయి
అ
ఇగా సలికాలంలా అయితే హ్ ఇంగా ఈ మంటపెట్టుకున్నాక కూడా జరగద్దు అక్కడ నుంచి.
అన్ని సీజన్లు బరాబర్ పనిచెత్తయి మనకాడ.
ఆ
స
కానీ ఇంకా డబుల్ అయితయి సీజన్లు మనకి ఎఫెక్ట్.
మాకింకా బాగా వేడుంటది, మాకు ఓపెన్కాస్ట్ దగ్గర.
హ్
మా ఇంటికానుంచూత్తే కనిపిత్తది సక్కగా బాగా వేడత్తది, డస్ట్ కూడా బాగాఅత్తది.
ఆహా
అవును. మీకు అటుసైడూ అటుసైడు కూడా మీకు అత్తది అనుకుంట యాష్పౌండ్ మీకాన్నే కదా.
ఆ యాష్పౌండ్ మాకాన్నే కానీ అంత అంతరాదు. కొంచెం దూరమే. నా ఐదు కిలోమీటర్లు పడతయి అనుకోండి.
అవునా
హ్ ఇంకా
ఇంకా
చెప్పాలె మీ
మరి ఇంటర్న్షిప్ కి ఎట్లేళ్తవు? అప్లై చేసి పోతవా లేపోతే అమౌంట్ కట్టి ఎళ్తావా.
అప్లై చేసి పోవుడే, అమౌంట్ ఎవరు పెట్టుకుంటరు మూడులక్షలు అంటే.
అబ్బో థ్రిలాక్స్ ఆ.
ఆ
కష్టమే అట్లయితే.
హ్
అంతకుడియరు మళ్ళా సాలరీ ఒకవేళ జాబ్ అచ్చినా ఎంత ఇరవై ముప్పైవేలు.
అంతా కూడఇయరు. ఆ పదిహేను వేలు ఇరవై వేలు ఇ చ్చి పక్కకి పెడతరు.
ఆ మా ఫ్రెండ్స్ కూడాచేసిళ్ళు అప్రెంటిస్‌షిప్ చేసిళ్ళు ఎల్ అండ్ టిల చేత్తాల్లు.
అప్రెం‌షిప్ అ చ్చింది అనుకోని ఇగ జాబ్ అంటే ఇ ఇగా ఈసీ జాబ్ వచ్చడం అప్రెంటిస్‌షిప్ అత్తే ఇగా.
ఆ
ఇంటర్వ్యూలా సక్సెస్ కావాలి.
డంపర్ రిపేర్ చేస్తడు మావాడప్పుడు, ట్వంటీత్రీ ఇగ అత్తయి. ట్వంటీత్రీ కే అత్తయి.
హ్
టంపరు ఎక్కడ ఆగిపోతే అక్కడ పోయిచేత్తరు. షెడ్కు తీసుకొస్తే షెడ్ల చేత్తరు. ఎక్కడైనా బ్రేక్డౌన్ అయితయికదా పైన మైన్ల.
ఆ
అక్కడ పోయి ఎప్తరు లేదనుకుంటే ఇక్కడికి వచ్చినకే ఎత్తరు
హు హ్మ్
హా చాలా కాస్ట్ ఉంటాయి అంటా కదా ఎక్విప్మెంట్ కి
హ్మ్
ఒక డంపర్ చైర్ కే టూ ల్యాక్స్ దాకా ఉంటాయంట
ఆ
ఆ అది ఎక్స్పర్ చైర్ కి అల్లం లో ఏసి
సాలు గట్లా గంతా మనం ఓన్ పెట్టుకుండే బిజినెస్ తా
దానికన్నా మన బిజినెస్ నయం
హ్మ్
హ్మ్ ఏదోటి పెట్టుకొని ఇంటి కాడ ఊకుంటే రోజుకు మూడు, నాలుగు వందలు వచ్చినా చాలు ఐదు వందలు వచ్చిన. చాలు
సాలు
ఎవలితో మాట పడం చెయ్యం
ఉమ్
లీవ్ కావాలనుకున్నప్పుడు లీవ్ పెట్టుకోవచ్చు.
అంతే
హ్మ్
ఎప్పుడు అంటే అప్పుడు పోత్ ఇగ పదకొండు పన్నెండు అయితే నేన్ నిన్నటి వరకు దాకా హైదరాబాద్ నుంచి వచ్చినక ఇడ ఉంటానా ఎల్లమ్మ గుడి లో. ఇంక ఈడ గుళ్ళ
హూ
అయితే అలవాటు అయిపోయింది అదే హైదరాబాద్ ది
అట్నే ఉంట ఈడి కొత్తే అదే అలవాటు అయితే
అచ్చి కూడ ఐదో సంవత్సరం అయితా వచ్చి కూడా ఏడో సంవత్సరం అయితంది టోటల్
హ్మ్ ఇక్కడ ఏం చేసినావు మరి
ఇక్కడ ఫిఫ్త్ నుంచి చదివిన
హైర్లానా
ఆ హా ఇక్కడ అక్కడ ఫోర్త్ దాగా సద్ సదివిన హైదరాబాద్ లో ఇక్కడ ఫిఫ్ ఫ్త్ నుంచి జాయిన్ అయినా
ఓకే
హూ
ఇప్పుడు ఇంటర్ అయిపోయిందా
ఇగా డిగ్రీ అనుకోరీ ఇగ సెకండ్ ఇయర్ అయిపోయినట్టే ఇగ నాది ఐడి ఎలక్ట్ర్రిషన్ గవర్నమెంట్
మన బస్టాండ్ దగ్గరది
కాదు ఇక్కడ రామగుండం
రాంగుండం లో ఉందా ఓకే
ఉమ్ ఇంకా మీరు ఎప్పటిదాకట్టింటారు అన్నం
ఆ
మీరు ఎప్పటిదాకా తింటరో అడుగుతున్నా అన్నం
ఇప్పుడు తింటా ఇగ నైను తింటా డైలీ నైన్కే తింటా
ఉం
న నా స తటి అంతా అట రూం కదా అందరం ఒక్కటే టైంకి కుసోవాలి కదా అందర వచ్చెరక ఆగాలి
ఉం
ఉం
అందరు కల్సి తింటారు
అందరం కలిసి ఒకటేసారి కుసోనీ తింటం
అంతా బాగున్నార మరి మీ మమ్మీ వాళ్ళు
ఆ
ఇంకా
ఇప్పుడే అచీల్లు
ఉం ఉం
ఆల్రెడీ తల్లి తినడానికి నను ఇడు తనిప్ప ఇయ్యాల ఏమ్ స్పెషల్ మరి
ఆ
ఇయల ఏం స్పెషల్
ఇయ్యాల చూడాలి ఇగ మోహారం స్టార్ట్ అయింది ఇగ మటన్ చికెన్ ఏవి తినొద్దు
ఓకే అచ్చిందా చందమామా ఇయల
ఆ
చందమామా వచ్చిందా ఇవాల
ఉం
ఎప్పుడు మరి ఫెస్టివల్ ఎప్పుడు
ఇగ పది రోజుల దాకా పది రోజులు దాకా ఇట్లానే ఉండాలి అని
ట్వంటీ సిక్స్ రోజా
ఆ ఆ ట్వంట సిక్స్ ట్వ టీ ఫైవ్ అంతే టెన్ డేస్ ఉంటాయి
చౌరస్తలో మంచిగా ఇస్తారు మా చౌరస్తలో
ఉం
మీకక్క రామున్న కూడా ఇప్పుడు ఉ
పేర్లు పెడతారు మంచిగా చేస్తారు ఇడ పండుగ హమ్
మా చుట్టుపక్కల అందరు వత్తరు ఆడ పెద్ద జాతర అయితది అయినా మనకాడ ఏదైనా ఆ
ముస్లిం యూని న్యూ ఇయర్ అంటే ఇదే అంటన్నా
అవునా
ఆ
మనకాడ ఏదైనా పెద్దగనే చేస్తారు మీరు రారనుకుంట గోవఖ కానీ గోర్కర్ లో పెద్ద అని చెతారు ఆని
ఇలా ఉంటయి మా వాళ్ళది పేర్లు ఆడాపో తాడ్లే ఆనికె వీళ్ళు ఉమ్.. ఆటోనగర్
ఆ ఆటోనగర్ అంటే మేడిపల్లి సెంటర్
ఉమ్..
మ్ హుమ్మ్ ఆటోనగర్ రోడ్ కెళ్తది
మ్..
ఇంకా
చెప్పాలి ఏఉన్నదీ మరి మళ్ళెప్పుడు హెచ్ వై డికి
మ్
మళ్లెప్పుడొత్తవ్ హెచ్ వై డి తొ
మళ్ళా ఈడ సెటిల్మెంట్ ఏది కూడా కాదంటె అటే
అత్త ఇంటర్న్షిప్ అటు సైడ్ ఎవ్వరు ఎక్కువ లేరు తక్కువ మంది ఉన్నారు ఐదు వేలకు ఇట్లా ఇట్టా ఆప్కరు మిన్నె బా మందిఉన్నారు బీటెక్ లో అని కదని తక్కువ మంది ఐటిఎల్ కాబట్టీ అచ్చె ఛాన్సెస్ సెవెంటీ పర్సెండాఫ్ ఉంటది
మ్.. డిప్లొమా సాఫ్ట్వేర్ అంతా ఏఐ కంట్రోల్ చెస్తాంది మనకైతే ఎవ్వరు కంట్రోల్ చేయడం మనమే మంచి లే మ్... మ్... ఐ టి కైయితే మైండ్ పవర్ అంతే
మ్... ఇవల రేపు అందరు ఏం చెప్తాలు ఏసీలో కూసోని చెసే పని ఆలు అనుకుంటారు
మ్..
మ్.. ఇదయితే కొద్దిగా ఉంటయి కదా
మ్
ఎంత అచ్చడా ఎంత కాడికి ఎక్కువ చూపిస్తరు ఎవ్వరు చూడు సాఫ్ట్వేర్ సాప్ట్వేర్ సాఫ్ట్వేర్ లేపోతే గవర్నమెంట్ జాబ్ ఈ రెండే చూత్తారు చిన్నవి ఏం చూస్తరు ఈ చిన్న చిన్న జాబులు పట్టించుకోరు గానీ ఇవే పీస్ ఫుల్ చెప్పాలంటే
ఆ సింగరేణి
మనం చేసుకున్నామా వచ్చినమా
ఉండె
బా వుంది ఇప్పుడు డంపేర్ రిపేరు వానికి రిపేర్ అత్త చేస్తాడు లేపోతే ఖాళీనె వూకుంటాడు
మ్..
మ్
ఇందా ముందు గానం ముంటె ఇంకానయం ఇంకా
ఆ అల్ల ఏం చేసినవ్ అనేటోడు ఉండడు ఏమి ఉండడు అంటే నాకు ఆడ పనిరా బండిరాల బండి రాకపోతే వాడేం చెత్తడ ఆ కూసోని
మ్
మ్ ఇంకా ఇప్పుడు నువు ఏంటి ఎలక్ట్రిజిషిన ఎలక్ట్రిషన్ ఆ
ఆ ఎలక్ట్ర్రిషియన్ నేను
ఎలక్ట్ర్రిషియన్ అంటే టౌన్షిప్ లో పంపిస్తారు అనుకుంటా వాళ్ళకేమైన రిపేర్లు వచ్చిన ఏమన్నా ఉన్నా అలాగే పంపించి ఏయమంటారు అనుకుంట
అ దాన్లానే పంపిత టౌన్షిప్ లానే
టౌన్షిప్లు ఎక్కువ ఉంటది లేకపోతే కొంచెం పెద్ద పొజిషన్ వస్తె వాళ్ళకే పంపి చే ఎయిట్ రూపీస్ అట్లే
హ్మ్మ్ ఇక కొంచెం సార్లు సపోర్ట్ చేశారు అనుకో మంచిగా ఇంటర్షిప్ చేసి సెటిల్ కావచ్చు సూయ సాలు సపోర్ట్ చేస్తాయా
వాళ్ళతో మంచిగా ఉండాలి ఎప్పుడైనా వాళ్ళే సరిగెస్తారు ఆడికి పోయి మనం రుబాబు చూపిస్తే ఏముండదు ఇక
ఏముంది ఇగ
హ్మ్మ్ మనం సెట్ అయ్యే దాకా కొద్దిగా అణిగిమనిగి ఉండాలి అంతే
హ్మ్మ్
సెట్ అయితే వాళ్ళు మన జోలికి రారు అనుకో ఇంకా వర్క్ ఉంటే
కాని మనం మర్చిపోవద్దు వాళ్ళని సెటిల్మెంట్ అయిపోయినాక కూడా
హ్మ్మ్
కొందరు ఉంటారు కదా అన్నయ్య వాళు అన్న వాళ్ళు హ్మ్మ్ మర్చిపోతారు కొందరు
అవును కొత్తా మర్చిపోతారు ఎంత చేసినా వాళ్ళకి తగిన వాళ్ళనే తీసుకుంటారు తప్ప మనల్ని దేకరు అ బయట వాకింగ్ చేస్తున్నావా
ఆ
బయట వాకింగ్ చేస్తానావ
లేదు ఇడా వాకింగ్ వచ్చిన బయట
హ్మ్మ్
హ్మ్మ్
అ
ఇంక కిందవంటే మాతయి తమ్ముడు హోటల్ కూర నూనే తగిలినది
ఏం కర్రీ అన్నావు
హు
ఏం కర్రీ అన్నావు
ప్యాజ్ ది పచ్చడి ఖట్టా హిందీల ప్యాస్కా ట్టా అంటాడు వల్లిగడ్డ కట్నా సాంబార్ మంట ఆ ఉల్లిగడ్డ సూప్
చింత పండేసి చెప్తారు
హ చింతపండు అది ఇది యాసిచేస్తారు